హలో అక్క
ఆ చెప్పరా ఏం చేస్తున్నావు
ఏం లే అక్క ఇందాకల్నే తినేసి, పైకి వచ్చి నోట్స్ రాసుకొని, పైకి వచ్చి తిరుగుతున్న ఫోన్ జేస్ దోసకాయ పచ్చడి అక్క
దోస్ తిన్లేరే ఇప్పుడే ఎగ్స్ బాయిల్ వేస్తున్నా, కర్రీ చేసిన కదా ఎగ్స్ పెట్ట్ న్నా గ్యాస్ అయిపోతదని టెన్షన్ అయితుంది. కానీ కడపుకు తిండీ తినాలికద, ప్చ్
ఒత్తుల్లన్ని మొత్తాంగా మానేసుకొని కూర్చోలేము. కదా కానీ నాకైతే అట్లనే ఏస్ తున్నరు.
అవునా ఇదీ ఇందాక రైస్ చూపెట్టినా గ్యాసు అంటిచ్చిన గ్యాస్ దగ్గర లీకేజ్ వస్తుంది సౌండ్ గ్యాస్ సౌండ్ ఇట్ల పెద్దగా వస్తుంది సుయ్ అని.
ఇద్దో మళ్ళీ ఏం ప్రాబ్లెమ్
నాన్నని పిలిచి చూడ మంటే మళ్ళీ అది తీసి పైపు లూజ్ అయిందంటే మళ్ళ ఫిట్ చేసి మళ్ళ పెట్టిండు
వామ్మో అట్లయితే డేంజర్ అయితది అట్ల చూసుకోవాల అప్పుడుప్పుడు అట్లనే తెల్వకుండా పెడితే ఘోరం
అన్న ఏమంటుండు అంటే ఇప్పుటికే గ్యాసుల్ లేక బాధ పడుతుంటే ఇంకా ఈ లీకేజ్ ఒకటా మళ్ళ మన బాధ కు అంటుండు
హహా అవునక్కా అసలే గ్యాసుల్ లేవు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఇంకా వేరే ఉంటది.
ఆ అదేగా అసలు ఎట్లుంటుందో ఏమో రోజుకో ప్రాబ్లం వస్తుంది అసలు ఏంటో ఏమో.
అవునక్క రోజుకొక పా ప్రాబ్లం బయటపడుతుం నాయి ఇంతకు ముందుగా ఉన్నా ఉన్నాయోమో కానీ రేపటి రోజునే ఇగ అందరినీ బయటికి ఇంట్లోకి ఇల్లలాకి పంపించేస్తారటగా.
అవును ఏమో తెలవదుగా ఇక్కడ నేనైతే వినలేదు నువ్వు అంటుంటేనే వింటుంది ఇక్కడ ఇటు సైడ్ కూడా ఏం వినట్లేదు
అవునా నేను హాస్టల్ లో ఉంటున్నా గద ప్రత్యేకంగా దివ్య
అంతేలే హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యూస్లు స్ప్రెడ్ అయితయ్. ఫేక్ న్యూస్లు గానీ రియల్ న్యూస్లు గానీ ఫస్ట్ వాళ్ళకే స్ప్రెడ్ అయితాయ్.
హాస్టల్లో ఉన్నోళ్ళకి ఎందుకంటే బయట ఉన్నోడికి బయటే ఉన్నాం కదా తెలుస్తుంది హాస్టల్లో ఉన్నోళ్లకి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంటది.
అవును
అందుకే అన్ని మాకే తేలుస్త స్తాయ్ హాస్టల్లో ఉన్నోళ్ళకి
కుంటున్నా అసలు ఇప్పుడు ఇంటికి పోదాం అనుకుంటున్నా ఈ టూ డేస్ లా మరి ఎట్లుంటదో తెలియదు ఇక
అవునా ఎందుకక్క
చెప్పిన గా మీబాబాయ్ వాళ్ళు దర్వాజ్ ఎత్తుకుంటున్నారని నేను హాస్టల్ నుండి
నేను ఈ హాస్టల్ లో ఉండి అన్ని ఫెస్ గర్ల్స్ చైతన్య ఉండదు కావచ్చు తర్టీన్త్ ఏప్రిల్ కి
నేను కూడా సండే ఉందంట తర్వాత ఏ రోజు వెళ్ళాలని ఆలోచించుకుంటున్నా సండే ఈవినింగ్ వెళ్ళనా సండే మార్నింగ్ వెళ్ళనా అని.
హ్మ్ అం ఎప్పుడక్క తర్వాత నెక్స్ట్ డే రో
సన్ మండే దర్వాజలెత్తేది.
మండే అయితే మండేనే వెళ్తావా ఒక రోజు ముందు వెళ్ బాగుంటది కదా
ఇంకా మా ఇంటిఏనకాల ఒక అక్క ఉంటది కదా ఆ అక్కవాల్లది కూడా క్ వాళ్ళ కొడుకు‌ బర్త్డే అంట ఆమె కూడా కాల్ చేసి రమ్మన్నది.
కొడుకు బర్డే ఎప్పుడు మరి
మా అన్న కొడుకు బర్డే సేమ్ డేట్
ఆహా కానీ ఎవరు ఎక్కువ క్లోజ్ అవు
రెండ్ ఒకటే రోజు
నువ్వెం అంకుటన్నావ్ మరి అదే అది చూస్కొని ఇట్ వద్దా అకుంటన్నావట ఇక్కడ చూసుకోని అటెళ్దాం
లేదు మార్నింగ్ ఇక్కడ దర్వాజలెత్తేది మార్నింగ్ అయితుదా అక్కడ చూసుకొని అక్కడ బర్డే పాడ అలాగా నైట్ దంత నైట్ వరకు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కట్ల వెళ్ళినా కూడా అక్కడికి ఎట్లాగు పోతాం కేక్ కట్టింగ్ టైం కి
వెళ్ళనిస్తరా అక్క నిన్ను పండుగకు వచ్చి మరి ఒక నాలుగు గంట్లకి వెళ్ళిపోతా అంటే వెళ్ళనిస్తరా మరి
ంటదో చూడాలసలు
కానీ బర్డే పార్టీకి కూడా వెళ్ళకపోతే బాగోద్ అనుకుంట అంత దగ్గర నుంచి
ఖ్యంగా పిలిచినారు కదా ఇ పోకపోతే ఎట్లంటుందని కాకపోతే మళ్ళీ పోయినా నెక్స్ట్ డే మళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదా అని చెప్తగని ఏ పోయ్యట్లా గంట సేపన్న కనిపి పిచ్చోస్తా
వెళ్ళవనుకుంట కదా మీ అమ్మమ్మవాళ్ళ ఊరు అక్కడికి
ఎవరికి అవునవును అట్లనే
దగ్గరనే దగ్గరనే గాని కొంచెం అటు ఇటు పొయ్యి రావచ్చు అటు ఇటు తొందరనే మార్నింగ్ వెళ్ళి
ఏ జరుగద అనుకుంటున్న ఇగ నేను
నాకు ఇప్పుడు అంతలో చాన్స్ లేదు ఇంకొ దగ్ ఎందుకండి త్రిడెస్ దాక నేన ఇంటి కెళ్లెష్వత్తా
అన్నా ఇప్పుడే డ్యూటీకి పోయ్యిచ్చిండు ఇగ తిందాం అనుకుంటాన మేము కూడా
ఐదుకు సారీగ తా
ఆ కర్రీ అయింది సరి అయింది రైస్ అయింది ఎగ్స్ బాయిల్ చేస్తున్నా
ఇట్ల అయితే తిన్నారు ఈ టైమ్యింది పది గంటాలు
అ మధ్యలో ఇంట్లో చీమలు ఎక్కువ అయితున్నాయి
చిమల బల్ బర్గతే ఉంటరత లేకపోతే మొత్తం అ సారు స్టేమల్ స్టార్ట్యనా ఈ ఎంద కాలం లో
ఆ అసలు నను సిటీలో కూడా చీమలు ఉంటారు కాని ఇక్కడ మున్న ఘోరంగా వస్తుంది మున్నటి నుండి
సిటీలు అబ్బాలు రల అేమ చమలున్నా బంగారం పంచదార చక్కర పలమలావైగా
లేదని నేను ఈ చక్క్ర అంతా మనుష ఉంది చక్కెర నీటైనా ఉంటుంది కాగాని బయట వేరేే అంట డస్ట్బిన్ దగ్గర ఇక్కడ బియ్యానికి పడుతుంది ఫస్ట్ ఎక్కువ
బియ్యానికి కూడా బాగానే పడతాద సరే నక్ తెల్సింది ఏంటి అంటే అసలు మళ్ళీ ఇప్పుడు దేనినికి పడితే దనినికి పడతా నేను దానికి దీని పద ఏం లేదు
కోతులు ఏమో ఎగ్స్ తినాలన్న ఇప్పుడు ఎగ్స్ కూడా తింటుంనాయి
అపో
చీమల కారాన్ని చీమల కారాన్ని తింటాయి
ఆహా అంటే మీద్ద విద అనే జరుగుతాను రేపటి రోజున మనుషులు కూడా
మనిషి తినడం మానేసరంటారు కావచ్చు
కావచ్చు అన్ని వింత వింత జరిగినప్పుడు నాకు ఒక రీల్ నేను ఒక రీల్ చూసింది అక్కడ అది ఎంత జోక్ ఉందంటే ఒక మనిషే ఒక మనిషికి కోతురి లే జాబ్స్ ఇస్తాయని కోతులే మనుషుల్ని సాగుగుతాయ అని ఇట్లాంటి ఒక రువులు వచ్చింది ఫ్యూచర్ జనరేషన్ ఇంట మన సిచువేషన్ అ ఒక రీల్ బాం
బాస్లు ఎట్లు ఉన్నారు మేనే గర్లు అంత కోతురు లెక్క పిచ్చు
ఆ వాళ్ళే ఆ కూతురులాగాపోడి అజ్జయ్జ ఎట్లా ఎ ఉండాలి మీ చెప్తారు రేపు రోజులు జంగ జంతువుల అ ఉంటాయి సింపజజులు కోతులు కుక్కలు అన్ని
అట్లనే అండి మరి ఇప్పుడు వాట రాజ్యాలు ఎక్కువ ఉన్నా అదేదో మూ వీళ్ళ పిల్లల రాజ్యం లెక్క ఇప్పుడు జంతూవులా రాజ్యము
కొన్ని రోజులు అయితే మనుషులు తగ్గిపోయి జంతువులు పెరిగిపోతాయి ఒకప్పుడు జంతువులను కాపాడటానికి చట్టాలు వచ్చింది జంతువులను
జనత దేశమయి తట్
అదే అనుకు జంతువులు ఈ జంతువులు ఏందో చీమలు ప్రతీద వింత వింత జరుగుతున్నాయి ఈ మధ్యలో
స
ఉమ్
ఏ ఏమై మొన్న ఇంటికి వేచినన్నావు స సైన్
ఆ అయింది అక్క పోయినా బానే అయింది
ఆ నేను కూడా ఆర కాలజేస్ తెలుసుకున్నాని ఏదో పేడింగ్ ఉండదిగా మక
ఏం లేదు ఎమ్ చెసినావ్ నే అద రజట్
అప్డేట్ అవునా వస్తుద అన్నారు ఎన్ని డేస్ లో వస్తుంది అన్నారు
ఫిఫ్టీన్ డేస్ వస్తానని చెప్పారు అడ్రస్ చేంజ్ చేయించుకున్నామని వెళ్ళనా కాని అడ్రస్ కాలేదు పాన్ కార్డ్ నెంబర్ అయితే చేంజ్ చే
అవునా అ ఏం కాదులే హైదనా ఉంటది ఏ టషడ
అనీ ఇక్కడ మా సార్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ అడ్రస్ ఉండాలి కదా సార్
అప్పు మరి మీకు అకౌంట్ అడ్రెస్ ఇప్పుడు ఎక్కడికి చేంజ్ చేయిసుకున్నా మీరు ప్రజెంట్ ఉంటే దగ్గకి చేంజ్ చేసుకున్నా మీ ఊరికి చేంజ్ చేసుకున్నావు
మా వోలురకర్ క
అంతకు ముందు ఆధార్ కార్డ్ లో మీ ఓనూరు లేదా అడ్రస్
అంత ముందుకు విలేజ్ అదే ఉంది మండల అదే ఉంది కాని డిస్ట్రిక్ట్ అది లేదు అక్క మ డిస్ట్రిక్ట్ మీరే ఉంది
అది కూడా మరి ఇప్పుడు డిస్టిక్ వేరే ఉంది స్టేట్ స్టేట్ ఉన్నారు డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటంది మరి
ఆహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వస్తే తీటీ వస్త దిస్తా అసలులాతారేన్న
మొన్న బస్ ఎక్కినప్పుడు ఒక కండక్టర్ అంకుల్ అంటు చేంజ చేసుకోలంకప్పుడు అభివృద్ధి తప్పించుకుంటు ఎప్పుడు చిన్నప్పుడు ఐదాంలు
ఏ ఏం లేదు ఈ శ్రీవాసు ఉత్రకాంత చెప్ప అప్పటికప్పుడు అందరుూ అప్గ్రేడ్ చేయించుకుని న కూడా చేయించుకున్నాంగా క బట్టి వా
నేను కూడా చేయించుకున్నా అంటే టెన్త్ మెమోలో నాది చేంజ్ ఉండే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చే్ చేయించుకున్నా ఆ మొబైల్ం పికప్ చేయిించుకున్నా కాకపోతే ఇక అడ్రస్ ఏం చేంజ్ చేయిించుకోలేదు
రెసిడెన్సీ ఉండాలని చెప్పారు నేను ఆ రోజే రెసిడెన్సీ తీసుకపోలేదు అక్కడి
నేను యాక్చువల్గా ఎ చేయిన్ చేయలేదుంట అప్పుటిక ఆ మధ్యనే పెళ్లి ఫిక్స్ చేస్తాను ఎట్లాగ చేయిన్ చేయాలి కదా మళ్ళీ ఎన్ని చార్ని చేం చేస్తాం అడే అడ్రెస్ అంతా చాన్జి చేస్తాయిపోదు అని పేషెట్ డబ్బల్ డబల్
మరి ఇప్పుడు చేయకపోయినా అయింది కదా చాలా రోజులు అవుతుంది
లేదు చేసుకుంటంటే కొన్ని ఉన్నాయి
ఒక వన్ ఇయర్ లోనే ఆగాలని వెయిట్ చేస్తున్నాను
తవేళ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ అద అప్లై చేస్తే మళ్ళీ మళ్ళీ రిస్క్స్తున్నా చూడాలి అయినా అడ్రస్ తో పెద్ద ప్రాబ్లం సమము ఉండదిలే
ప్పు తర్పి చేస్తలాా ఏ అడ్రస్ ఉందో ఇర్వ్యూల పోయట కుంటారా అడ్రస్ ఉందారా
సర్టిఫికేట్ ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ అడ్రస్ ఉంటది అన్నిట్లో
అదే అక్క ఒకవేళ మొత్తం పది రోజులు జాబ్స్ అప్లై చేయాలంటే మళ్ళీ అదే అర్థస్ చేయాలి
ఆ ఇప్పుడు ఒకవేళ ఆధార్ ఆజప ఆధార్ ఉంటే అదే ఇస్తా లేదంటే నార్మల్గా మేము ఎక్కడ ఉంటున్నామో అదన్ని ఇస్తాం
బరి ఏం అద ఏదదద ఇంకెంత మాట పట్లాయితే మూడు సార్లు ఆధార్డ్ చేంజ